ఆ రాధిక
ఇళ్ళలు మాొదలాడుకోవచ్చా బాగున్నా అక్క నువ్వు బాగున్నావా
ఆ
ఏం చేస్తున్నావ్
సో మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నా
అవున వాతావరణం ఎట్ల ఉంది అక్కడ
వాతావరణం ఓ ఎండ బాకొడుతుంది
ఇక్కడ ఎండ ఉంది
పోయిన వార ఊరికి
పోయిన
ఆ
తిన్నారా అక్క మీరు తిన్న రా అక్క మీరు
ఆ తిన్న ఊరికి పోయినావ
హ
రే ఫ్రెండ్ లెక్క మాట్లాడదు పిల్లలు బయట వేళు ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి
అ స్కూల్ పో
స్కూల్గా స్కూల్ క వెళ్తున్నారు పెద్దది ఫస్ క్లాసు ఇక్కడ స్కూల్కే వంపిత్తాన్న రోజు డ్యూటీ కి పోయత్ తున్న మార్నింగ్ పోయి ఈవినింగ్ వరకు
గూడ పోతాండ
పోతాన్న ఇంటికాడె ఉంటాండు పోవట్లేదు.
హ్మ్ మంచిగుంటాండ సరే అ
అక్క వాళ్ళేడున్నరు పోయిల్లా ఉన్నార? మన ఇంటి దగ్గరే
పోలేదక్క రేబ్బోతరు.
రేబ్బోతరా
ఉమ్
డ్యూటీ కి కొంచం అది మోషన్స్ అయితున్నయి అన్నది గదా
అర్జెంట్ అస్ క్కమ్మోకళ్లామే ఒకటి కట్టింది మెడల అది ఇప్పేసిందక్క, అందుకే అయిందేమో అనుకుంటాందిగ. సందుల్తాక్తే కడతరు గదా
అట్లేముండదు
అయితే అదిప్పంగనే మోశన్ పోయిందక్క ఓ ఇదిప్పీనందుకు పోయింద ఎందని
ఎహె అంటే మాములుగ సందులయిత్ తే సందాక్గడతడు.
హ్మ్ తర్వాతకి మళ్ళా బాపమ్మ ఒచ్చి తిట్టింది. అ ఇగా ఆ మందులు గిట్లా అయన్ని గొనుక్కొచ్చి చ్చినంకా అవ్వి ఏష్ సిందింగ అది గూడా కట్టిందింగ తగ్గిందింగ.
కట్టిపోయినంక్ అ కట్టంగనే తగ్గిపోయిందా మళ్ళా?
అంటే ఇగ మందులు గూడ వేసినాం పొద్దున్నే మెడికల్ షాప్కు పోయ్ తెచ్చినాం, అయినా తగ్గలేదు. మళ్ళా స్వామి డాక్టర్ దగ్గర పోయి ఆ లిక్విడ్స్ ఇచ్చిండు నోట్ల పోసేటియి
నోట్ల పోషేటియ్ స్
ఉమ్ మొత్తంగా నార్మలయింది
జ జలుబు బాగాయింది హెడేకోస్తుంది బాగా
ఉమ్
మా తపస్వి ఏమో ఆమెకి చీర కట్టి ఓ రీల్ చేయాలంట
అవునా.
రీల్ జేపివమ్మా. రీల్ చేప్.
మంచిదే చెప్పిం. మంచిగుంటది కాబట్టి ఫుల్ మీ సక్తి.
ఆహ్ ఒకటి త్రీ పాయింట్ ఫైవ్ ఏమో కే పోయింది అట్లా.
అవునా.
బాగావోయింది.
నిల్ ఏమన్నా ఉంటనే.
నాదా బీటి పబ్లిక్ టాక్స్ అంటే చేయక చాలా రోజులైతుంది.
అవునా. ఉమ్.
ప్రగతి వాళ్ళు వచ్చిండ్లు ఇంతసేపు. రోజు వాళ్ళతోనే ఆడిండ్రు రెండు రోజులేమో ఉన్నారు. ఇగ ఏళ్ళి పోయిండ్రు వాళ్ళు ఇప్పుడు పిల్లలు అటు బయట పోయి ఆడుత్. పోయినారు కోతులు తోటి.
ఉమ్ ఉమ్మ్. దేవేంద్ర అన్న వాళ్ళ ఇల్లు అయిపోయిందా అక్క కట్టడం.
అయిపోయింది ఆహ్ అంటే. ప్లాస్టింగ్ ఉంది.
తెలియదాక్క.
లేదు వాళ్ళు తాళు గీయడానికి అటు పోయిండ్రు. భయాంశాడు.
ఆహా అందుకే రోజు తాడ్లది స్నాప్ పెడతాడు అన్న.
ఆహ్.
ఉమ్మ్.
స్నాప్ పెడతాడు అన్ని పెడతాడు. ఇప్పుడు ఎక్జామ్స్. ఫస్ట్ సేమ్ అయిపోయినాయి అన్నట్ట.
ఫస్ట్ సేమ్ అయిపోనయి ఇక సెకండ్ సేమ్ సెకండ్ సేమ్ స్టార్ట్ అయింది.
హుమ్.
స్టార్టింగులోనే ఏదో ఒక జాబు చుసుకోవాలి ఇంకా. ఆ కాలేజ్ ఎవ్వరుపోవట్లేదు. హ్మ్మ్.
ఏమైనా పార్ట్ టైం చూసుకోవడమే అక్కడ.
పార్ట్ టైమ్ ఏం ఉన్నాయి అక్క ఏం దొరకవు అనిపితాంది నాకు అయితే.
సిటీలో కదా ఓ చాలా దొరుకుతాయి అక్కడ ఈ హాస్టల్ వదులు అక్కడ హాస్టల్ నుండి వేసుకోవచ్చు మీ కాల్ లొకేషన్ కి మస్తు దొరుకుతాయి కదా మంచి దాంట్లో ఇవి చేసుకోవాలి ఇప్పుడు ఏ ఏరియాల్లో ఉండేది
మల్ బస్ స్టాండ్ అక్కా
ఉక్కల్ బస్ స్టాండా సరే పుష్పవాళు కూడా అటు సైడే ఉంటు
ఉందా
చెంగి చెర్లా
ఊర్ కెల్నా
దగ్గరే కదా
హుమ్ అంతే నవలక్కకు కొడుకు పుట్టినాడు అక్క మాల్ల
నాకు రమ్య అక్క చెప్పింది
అవునా
నీకె ఎవరు చేప్పిను
నాకెవరు చేప్పిలన్న నువే చెప్పినామన్నది నాగా
మీ అక్కగరు చెప్పిలు
నేను చెప్పిన అంటే నేను అనుకుంన్ని ఇన్నా అక్కకే కావోచ్చు అని ఆ అక్క ప్రెగ్నెంట్ అని అప్పుడు అందిన అన్నది బా మా అమ్మాయి డెల్వరి కావచ్చు బోయి టిన్న నం హ దడ అమ్మాయి మలీష్ మజానినికియినప్పుడు వచ్చింది అన్నది వాళ్ళు అక్కడ ప్రెగ్నెంట్ అంట అని ఇంత ఎ ఉన్నా మాక్క
కరీ ఆలుూ టమాటా నువు దిన్నవా హాస్టల్ మంచిగా ఉంటుందా ఫుడ్డు
నా ఎంత పర్తక్కద
హ
బాగుంటది అక్క ఇక్కడ ఫుడ్డు మంచిగానే ఉంది ఇళ చికెన్ కర్రీ మధ్యాహ్నం
ఫీజ్ ఎంత
ఇ త్రీ త్రీ అక్కా ఫస్ట్ మంతు సిక్స్ థౌజండ్ కట్టాలి
ఆ
వకిీల్ తీదుల్
మంచిగానే ఉంది అయితే
హ హలో
ఏన్ని మన్ సన్నాయి అంతే త్ర ౌసండ్ట్ కట్టడమేనా సాదికా హలో
జబ్జసల్ాలకితే జాబ్ చేసే వాల్
చదువునే వాళ్ళకి త్రీ త్రీ జాబ్ చెస్ వాళ్ళకు అయితే త్రీ ఫైవ్ ఆ అట్లనే పక్కన ఏదన్నా చూసుకోను ఏదైనా దాంట్లో ఎందుకంటే నువ్వు ఒక్కదనివి కాబట్టి ఇటు డాడీ ఎట్లాగ చేయలేదు కాబట్టి కొంచెం ఇంట్లోకి ఒక ఐదు వేల అట్లా పంపించినట్టుంటుది
స దూరం ఇబ్బంది అవుత అంంది ఊకే నాకు అడగాలన్న కూడా ఇజజదండి
బాధగాబుద్ధదివాదు మరి
ఉ ముందనే ట్వంటీ థౌజండ్ తెచ్చిండు చిట్టే కట్టీలు
ఒక ఫిఫ్టీన్ ౌసండ్ పలష్ అనుకో
ఇంకా నిన్న వాళ్ళు వచ్చిళ్ళ నిన్న వాళ్ళు దాపిటిళు దాపిడాానికే అయిపోయినాయి ఫుల్లు పైసలు మా అమాయి లేనే లేవు ఆ ప్రీత డీ ఇచ్చిండు
ఆ అయితే ఒక జాబ్ చూసుకో ఒక ఫిఫటీన్ ౌజడ్ వర చూస్తం ఫి్టీన్ ఒక టెన్ వచ్చా ఏం లేదు స్టార్టింగ్ లో ఎందుకంటే అది చేసుకుంటూ ఇంకా వేరే అ తీూసుకోవచ్చు అర్థమైందా
ఓ అాల
అది చేసుకుంటూ ఇంకో చూసుకోవచ్చు
ఆఫ్కోర్స్ అవును అక్క
ఆ అందుకే ఫస్ట్ స్టార్టింగ్ టెన్ టెన్ తక్కువ ఎక్కడ తక్కువ ఏడు ఉండదు సిటీలో
ఉండవు
ఒక టెన్న నెలు చూసుకొని అది చేసుకుంటూ ఒక టూ మంత్స్ లో ఇంకా వేరే చూసుకోవచ్చు కొంచెం నీకు ఫ్రీగా ఉంటుంది వర్క్ బర్డెన్ అంత ఏమీ అనిపియదు ఇప్పుడు ఉన్న అందరూ కాలేజ్ పోవట్లేదు కాబట్టి నిక్కుడా అంతేమనిపిదు ఒకదన్న ఫీలింగ్ కూడా రాదు
మీదికి ఏస్తు హాయని మెసేజ్ పెట్టినా వాళ్ళ తమ్మునిీ నెంబర్ అడిగి కానీ రిప్లైనే వేయ్యట్లేదు
ఎవరు
రైటే
ఆమ సాఫ్ట్ ట్వేర్
ఎ ఏమొ సాఫ్ట్ వేర్ అంటే ఇగ అదే కదక్క ఫిఫ్టీన్ థౌసండ్ ఇగ
సాఫ్ట్వేర్ అంటే దాదాపు ఒక ఫిఫ్టీ అయినా కావాలా
ఫిఫ్టీన్ ౌజండ్ వన్ ఫైవ్ వాళ్ళ అమ్మని అడిగితే థర్టీనో ఫోర్టీన్ో అంటాంది ఇంకా
అ
ఆ మే
అయితే క్లాసెస్ సట్ ేం అది సదివింది ఏంటిది సఫ్ ఫ్టవేర్ ఏట్లోచ్చింది నాన్ ఐ టి కింద పోయిందేమో మరి అప్పుడు మీరు పోయిందంట్లనే కదా ఆమె కూడా
చె నాన్ ఐ టి నే అప్పుడు అన్నది ఇంటర్వ్యూ ల పోయినా అయినా అని సెలెక్ట్ అయినా పోవాలి గాని సాటర్డే సండే వీక్ ఆఫ్ మంచేనే
అంతే
మెసే జ్ పేడుతే రిప్లై ఇవ్వట్లేదు వం ఇంటికి గుడోత్తలేదు పండుగలకు ఒత్తలేదుగా
ఎంత బిజీగుండో ఇగా అక్కయిగా అడికి పోతే ఫోన్ చిత్తదో చేయదో
ఫోన్ కూడా కరాబ్ అయిందక్క
అదే క్యూ ఎల్క లేత్తుకపోయియె డ్యూటీ బ
అ హా దొరికిందక్క పత్తి ఒత్తులు చెత్తము చుడు దాంట్ల ఉందట దొరికింది కానీ ఈన పడట్లేదు ఫోను మళ్ళిన పడట్లేదు
డస్ట్ గిట్ల పోయిందేమో మరి
అ దంట్ల సిమ్ ఏతే అసలు పట్టట్లేదు వేరే సిమ్ పడుతాంది కాని దాని సిమ్ దాని దాంట్ల పట్టట్లేదు ఏందో ఏమో ఇగ ఆ ఫోన్ పనికిరాదు ఫోన్ ఎట్లా చెత్తదో ఏమో ఫోన్ కొనుక్కోవాలె
ఇప్పుడు ఈవినింగ్ స్నా స్నాక్స్ పెడుతరా ఏమన్నా
నిన్న పట్టిన టీ పో టీ పోత్తరు థర్టీ టూ
టీ పోస్తరా.
హ్
మార్నింగ్ ది టిఫిన్
రోజు ఒకటి రోజు ఒక ఐటెం.
రోజు ఒక్కటేనా.
ఉ
సరేరా
హ్ అదే అక్కా.